పిస్తుందా హలో హలో వినిపిస్తుందండి ఆ వినిపిస్తుందండి బాగున్నారండి
ఉమ్ బాగున్నారు మీరు బాగున్నార
ఆ బాగున్నా అండి అయిందండి టిఫిన్ అయిందా ఆ చెప్పండి ఆ అయిందండి ఇప్పుడే అయింది చెప్పండి
మీకు ఒక టాపిక్ గురించి చెప్తాను అది నాకు ఎలా ఎలాగా మీరు సహాయపడగలరో చెప్పండి న
సరే అండి చెప్ప
మనం తీస్ తీసుకునే ఆహారం ఏది మంచిది ఏది చెడ్డది అని ఎలా తెలుసుకోగలుగుతాము స
ఆహారం అంటే ఇగా ఎక్కువ శాతం పండ్లు కూరగాయలు తినాలండి ఇంట్లో చేసుకోవాలి బయట అన్నం అంటే ఫ్రైడ్ బయటది అంటే తక్కువండి ఎప్పుడైనా వెళ్తే తినచ్చు ఎప్పుడైనా నెలలో ఒకసా రెండు సార్లు బయట తింటురంటే సర్ ఏం గాదు వంటికి ఏం గాదు ఆరోగ్య చెడగొడతో చెడగొడతో అన్నట్టు ఇంట్లోనే చేసుకుని తినేట
ఓకే అండి మరి మనం డైలీ బయట ఫుడ్ తింటే ఏమవు తదండి
అంటే బయట ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం చెడ చ్చడగోడుతదండి అంటే వాళ్ళు మం చిగా చేయరు గదా ఏదో ఒకటి చేసేస్తారు అది మనకి ఉ మా తిన్నంక ఏమన్నాయి తె ఆరోగ్యం పాడయితది అన్నట్టు ఇగ ఎక్కువ శాతం బయటది తినద్దన్నట్టు ఆ ఎప్పుడైనా ఒకసారి ఆ అవును జనా అవును అవును ఫుడ్ పయిసన్ అయితది ఆల్దినద్దాంటారు అంటే వాళ్ళు శుభ్రంగా చేసి వండారు కదా అండి
అవునండి అది పిల్లల్కి ఏ ఫుడ్ పెట్టాలండి
పిల్లల్కి ఎక్కువ శాతం పండ్లు అంటే అన్నం కూరగాయలతో పాటు మధ్య మధ్యలో పండ్లు కూడా ఇవ్వాలండి మూడు గంటలు ఒకసారి అట్ట మళ్ళీ పండ్లు ఇచ్చినప్పుడు మంచిగా శుభ్రంగా కడేసి లేకపోతే గోరవెచ్చనీ నీళ్లు పెట్టేసి మంచిగా కడిగి ఇవ్వాలండి
అవునండి కనీ ఇప్పుడు వాళ్ళు బయట షాప్ లో ఫుడ్ ఎ ఎక్కువ ఇష్టపడుతున్నారు
అవునండి వీళ్ళు చిప్స్ అవి
మనం బయ బయటకి తీసుకురావాలంటే కొంచెం హోమ్మేడ్ ఫుడ్ చేసి పెడుతు తా ఉండాలి కదండి అదే హోమ్ మేడ్ ఫుడ్ ఏమేమి చేస్తే బాగుంటుందండి
హోమ్ అంటే ఇప్పుడు పిల్లలు తినకపోతే మనం ఇంట్లోనే మనమే తయారు చేయాలండి ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఉన్నరు మనం కూడా చేయొచ్చు అట్
అవునండి
చానా కేట్లు ఈ చిప్స్ ఈ చిప్
పెద్దలు పెట్టేటప్పుడు కూడా పెద్దలు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనం వద్దని చెప్
యంత్రం పూట వీళ్ళు చిప్స్ చిప్స్ బిస్కెట్లు ఎక్కువ తీసుకుంటా
అవైనా మనం చేసి పెట్టాలి
బొబ్బర్లే కదండి నానబెట్టి కొంచెం ఉడికించి మనా పైన ఎంచ చలా ఉంచి
అవునండి మనం పెద్దవాళ్ళు పెట్టేటప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు అవే గొప్ప అనుకుని పెడుతున్నరు చీప్గా ఫైవ్ రూపీస్కి టూ టెన్ రూపీస్కి వచ్చేసి
ఆ అదే అయిపోతది అని అనుకోని ఇస్తున్నరు కానీ అది మంచిది కాదు సరే అండి ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగలేదు హెల్త్ బాగలేదు కుదరదు అంటే ఎప్పుడో ఒక్కసారి ఒక రెండు మూడు సార్లు అంటే పర్వాలేదు ఏం కాదు కానీ రోజు అదే అంటే కష్టం అండి కష్టపడి చేసి ఇవ్వాలి పిల్లలకి ఇక వాళ్ళ ఆరోగ్యం మంచిగ ఉండాలంటే మనం చేయాలి ఇగ పండు కూడా ఆ తినదు వాళ్ళతో పాటు మనం కూడా తింటే వాళ్ళకి కూడా అలవాటు టైతది అన్నట్టు మళ్ళీ ఎక్కువ శాతం పండ్లు ఇవ్వాలండి అన్ని రకాలుగా అండి ఇప్పుడు కొందరు ఏమంటరు ఈ పండ్లు తింటే జలుబైతది ఆ పండ్లు తింటే టె అది బల్గంబోయి సర్ది అయిత తది ఇగ చెప్తరు కదా కోల్డ్ అయితది అని జలుబు అయితదని అట్లా అనుకోకుండా అట్లా చేయకుండా తినిపియ్యాలి పిల్లలకు పండ్లు ఏ పండ్లు అయినా మంచిది వంటికి ఏ పిల్లలకైనా
అవునండి
కొంచమైనా తినిపియ్యాలండి
అవునండి కానీ బయట ఫుడ్ ఎక్కువ పెట్టకపోవడమే
అవును బయట ఫుడ్ ఎక్కువ పెట్టకునే నయమండి ఇంటి దగ్గరే తినేది ఇంటి దగ్గరే చేయాలి
సాంప్రదాయం ప్రకారం పెద్దలు మురుకులు ఇవి అవి చేస్తరు అవి కూడా చేసి పెట్టడం మంచిది
ఆ అవి గూడా మంచిదే అండి బియ్యం పదార్థాలు ఉంటాయ్ గదా అవి గూడా మంచిదే అన్నట్టు అవి కూడా పెట్ ట్టచ్చండి ఒక్కసారి చేసుకొని పెట్టుకొని ఆ పది పదిహేను రోజుల వరకు అట్లా స్నాక్ స్నాక్స్ ఇయ్యె మంచిగుంటాయ్
అవునండి
ఉమ్ అవునండి అవి గూడా మంచిగా ఉంటాయ్ ఇప్పుడు కొందరు పిల్లలు సత్ తాఇస్తరు కదా అండి మేం తినము మంచి ఫ్రూట్ ఇవి పండ్లు ఉన్నా లేకపోతే కూరగాయల్లో అన్నంలో కూూరగాతో తినిపిస్తే కొంచం సతాయిస్తారు కదా అప్పుడు ఎట్లా అండి అప్పుడు ఎట్లా జాగ్రత్త పాటించాలి
అంటే మనం ఫస్టు వాళ్ళకి పెట్టడం మానేస్తే వాళ్ళు తిండ్రు మనం కొనివ్వడం మానేయాలి
ఊ హు హు ఇప్పుడు కొంచెం అలవాటు అయింది అనుకోండి అవునా అవునా
కొన్ కొంచెం అలవాటు అయిన్నప్పుడు అప్పుడప్పుడు ఇస్తుండాలి జంక్ ఫుడ్ బై కానీ ఇంట్లో ఫుడ్డే ఎక్కువ పెట్టడం చాలా మంచిది
ఆ అవునా అంటే పిల్లలు బాగా సతాయిస్తారు కదా అండి తినడానికి చిన్నపిల్ల లు వాల్లు ఏడు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఫ్రూట్సు పండ్లు తినమంటే తినరు బాగా సతాయిస్తారు వదిలేస్తారు అప్పుడు ఎట్లా అంటున్నా
అట్లే ఎట్లా అంటే మనం ఎక్కువ వీలైనంత వరకు వాళ్ళు తినక్ పోతే జ్యూసెస్ తీసి ఇవ్వడమే మంచిది అద్ జ్యూసెస్ తీసేయ్యడం వల్ల దానికి కొంచెం తీయ్యగా ఉంటది కాబట్
ఆ ఆ అవునండీ ఊహు అవునా సరే అండి ఇంగా ఒకవేళ కూరగాయలు తినవొ తినకపోతే ఎట్లా
కూరగాయలు తింటారండి మనం టేస్టీగా వండాలి
అవునా టేస్టీగా ఉండాలంటే నూనె ఎక్కువ జేయాలా పెట్టాలా నెయ్యి టేస్టీగా కావాలంటే అంటే నూనె
మనింట్లోనే మసాలా ఫుడ్సు ఇ ఇవి అవి మసాలాలు గట్టా మనమే తయారు చేసుకుని వాళ్ళ కొంచెం
ఆ అవునా ఆహ థ్యాంక్యు మీరే జేస్తుంటారా అండి వంటలన్నీ
లేదండి మమ్మీ చేస్తది
అవున మీ అమ్మమ్మ అమ్మ జేస్ తింటరా మీరేం సహాయం జేస్తారా ఆ మరి ఏ ఆ ఊ ఇప్పుడు ఇది ఎండాకాలం వచ్చింది కదండి కొంచెం ట సమయం బాగుంటది కదా ఏమైనా నేర్చుకున్నారా అండి ఏమైనా ఆహార ఆహారాలు మంచి పౌష్టిక ఆహారాలు ఏమైనా నేర్చుకున్నారా చేయడం
అదే అండి ఇంకా జ్యూసెస్ ఇవే చేసి పెడతా ఏం పెట్టను ఎండాకాలంలో
అవునా ఆహా
ఊ అది ఆకూరతో ఒక రోజు. కొత్తగా ఏం నేర్చుకోలేదండి.
ఆ
ఊ ఇంకా బయట్ ఫుడ్డూ అలవాటు అవ్వొద్దని శాండ్విజ్జు, పిజ్జా ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం.
ఆ ఆహా. అవును అది గూడా మంచిదే అండి. మధ్యా ఆం బాదం గూడా బియ్యంతో, పాలతో క్కరేసి పిన్నేసుకున్నా అండి మామూలు. బాదామ్ని, బాదామ్ ని ఉడకబెట్ట్ అంటే కొద్దిసేపూ నానబెట్టాలండి. నాన్నబెట్టినంకా. కొంచెం బియ్యం గూడా వేడించేశా ఆ వి వేడి జేయాలె వేడించీ ఇవి రెండు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ ఆ పెట్టేసి పాలు మంచిగ మరగబెట్టాలి.
స ఊ తర్వాతేం
ఇవీ ఇవి గ్రైండ్ చేశిన దాన్ని కొంచెం నెయ్యిలో ఆ ఆ చేయాలండి కొంచెం నెయ్యిలో ఫ్రై చేశీ ఆ పాలు దాంట్లో ఏసేస్తే మంచిగ ఉంటది. బెల్లం అయినా, నా హనీ అయినా లేకపోతే శక్కర్ అయినా ఏసుకొనీ ఈఛ్ఛ్ ఇయ్యాలే పిల్లల్కి మంచిగ ఉంటదన్నట్టు. ప్చ్ అంటే కొందరు పిల్లలు పాలు గూడా ఇష్టపడరు గదా తాగడానికి.
అవునండి దాం చేయాలంటే అప్పుడూ మనం ఐస్ క్రీమ్స్ అని.
ఆ ఐస్ క్రీమ్ లయినా గాని, లేకపోతే ఆ బాదాం, జీడిపప్పు. పౌడరే ఆ
తా కొత్తగా రెసిపీ అంటే నేను ఐస్ క్రీమ్స్ ఏం సా ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. అంటే బయటా ఐస్ క్రీమ్ మొత్తం ఆయిల్ తో చేస్
అవునండ్
కానీ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకొని పెట్టడమే బెస్ట్ ఆప్షన్.
అవు ప్చ్ ఇప్పుడూ కొందరు పిల్లలు పాలు గూడా తాగరు కదా అండి. పాలు మంచియి బా బా బొక్కలు అవీ గట్టిగా ఉంటాయి గదా.
కాలుష్యయం ఉండాలి, ప్రోటీన్ ఉండాలి అంటే గుడ్డు, పా గుడ్డూ, పాలు పెట్టాలి వాళ్ళను ఫోర్స్ చేయొద్దు పాలు గురించి. పాల గురించి ఫోర్స్ చేయకుండా. పాలలో హార్లిక్స్ ప్రిపేర్ చేసినవి. ఊ
ఆహా ఇవి హా ఇప్పుడు హార్లిక్ క్స్ బోర్న్విటా గూడా వద్దంటున్నారు కదా అండి.
ఏంటండీ
ఇవెయ్య్ చేస్తున్నారు అంట గదా. బోర్న్విటా, హార్లిక్స్ ఇవి ఉంటయి గదా. బోర్న్విటా, హార్లిక్స్ ఉంటయి గదా.
ఆ అవునండి.
అవి కూడా ఉన్నాయి ఇవ్వకండి అంటున్నా
అవు అవు అవునండి అందుకని మనం
బాదం జీడిప ప్పు కలా అవి ఆ అవి పేస్ట్ ఎసి పాలలో వేసి
రా రా
అట్లాంటి కూడా ఇ త
అవునండి మనము ఎక్కువ ప్రిపేర్ చేసినయి ఇస్తేనే బాగుంటుందండి. మనకు ఆరోగ్యంగా వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటది.
ఆ
ఎప్పుడు బాదం జీడిపప్పు ఎండు క ఖర్జూరం పి పిస్తా
అ
ఇవన్నీ పౌడర్ చేసి కొంచెం అది పట్టి పట్టికి బెల్లం ఉంటది కదా
అ
ఆహా పౌడర్ చేయాలి పౌడర్ చేసి నీ మీకు పాలల్లో వేస్తే పాప పాలు బాగా తగ్గిది సరే అండి ఇంకేంటి విశేషాలు. సరే అండి ఇంకేంటి విశేషాలు ఇంకే చాలా జంక్ ఫుడ్ ఏ దొరుకుతుందండి.
వాలకి స సెంట్రలా ఆ
అవునండి
అది పోతారు పిల్లలు కూడా ఇంటిది మంచి లేదని బయటికి పోయి తింటూ ఉంటారు. కదా
అవునండి మనం చూసి తినాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసే వాళ్ళు ఉంటారు ఎప్పటికప్పుడు కల్తీ చేసే వాళ్ళు ఉంటారు మనం ఎప్పుడు తిన్న దగ్గరే తినాలి వాళ్ళు ఫ్రె మంచిగా చేస్తురా ఏం చేస్తుర తెలుస్తుంది.
అవునండి అదైతే కరెక్టే నిజమే ఆ సరే అండి ఇంకా ఏం లేదండి.
ఇంకేంటి ఆ సరే అండి మీరు బిజీగా ఉన్నారేమో
సరే నా మరి
ఆ సరే అండి ఉండండి మీరు బిజ్ బిజిగా ఉన్నారేమో కొంచెం ఈ రోజు సరే అండి.